ఏ ఏం లేదు ఫోన్లో ఆ ఒక ఆన్లైన్ షాపింగ్ యాప్ ఓపెన్ చేసి బట్టలు చూస్తున్నా పండగ వస్తుంది కదా ఒక మంచి డ్రెస్ కొందామని చూస్తుంటే రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయని ఆగిన
అవునా నువ్వు కూడా అదే చేస్తున్నావ నిన్న నేను కూడా కూడా ఒక కుర్తా నచ్చి ఆర్డర్ చేద్దామని చూసా అసలు ఈ ఆన్లైన్ షాపింగ్ లో అందుకు ఇంత ఎక్కువ పెంచేస్తున్నా అర్థం కావట్లేదు మన లాంటి పల్లెటూరు వాళ్ళకు హో ఆ రేట్లు అస్సలు బడ్జెట్లో ఉండవు
నిజం ఒక సాధారణ కాట కాటన్ డ్రెస్ కూడా వెయ్యి రూపాయల కంటే ఎక్కువ చెప్తున్నారు సరే అంత పెట్టి కొందామన్నా దానితోడు మళ్ళీ డెలివరీ ఛార్జెస్ కూడా వేస్తున్నారు
ఇంకా డెలివరీ ఖర్చులు చూస్తుంటే సగం ప్రాణం పోతుంది సిటీలో ఉండే వాళ్ళకైతే ఫ్రీగా ఇస్త సరే కానీ మా అన్న చెల్లెలు మన విలేజ్ పిన్ కోడ్ కొట్టగానే వంద రూపాయలు అదనంగా యాడ్ చేస్తారు అది చూసాక అసలు అసలు కొనాలని అనిపించదు
కరెక్ట్ రా పైగా ఫోటోలో చూస్తున్నప్పుడేమో కలర్స్ గ్రాండ్ గా మెరిసిపోతు కనిపిస్తాయి కానీ తీర అంత డమ్మీ డబ్బు పెట్టి కొన్నాక ఇంటికి వచ్చేసరికి ఆ క్వాలిటీ కూడా అసలు బాగోదు లాస్ట్ టైమ్ వదిన కోసం చీర ఆర్డర్ చేస్తే ఫోటోలు ఉన్న దానికి ఇంటికి వచ్చిన దానికి అసలు సంబంధమే లేదు
ఆ ఆన్లైన్ లో అదొక పెద్ద రిస్క్ నచ్చకపోతే రిటర్న్ చేద్దామన్న మన ఊరికొచ్చి తీసుకోవడానికి కొ కొరియ వాళ్ళు చాలా టైం తీసుకుంటున్నారు కొన్నిసార్లు అయితే అసలు ఆ రిటర్న్ ఆప్షనే ఉండదు
నిజమే ఈ ఆన్లైన్ యాప్స్ అన్ని మనల్ని మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది మొదట డిస్కౌంట్ అని పెద్ద అక్షరాలతో బోర్డు పెడతారు తీరా బిల్ వేసేసరికి ట్యాక్స్ ప్యాకింగ్ క ఖర్చులని చెప్పి ధర డబ్బులు చేస్తారు మన పాకెట్ మనీ అంతా ఒక్క రోజుకే అయిపోతుంది హలో
ఆ హలో కరెక్ట్గా కరెక్ట్ రేర పెల్లికి ముందు మనకు నచ్చిన బట్టలు కొనుక్కోవడానికి ఇంట్లో లో వాళ్ళము అంతంత డబ్బు అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ డబ్బు విలువ మనకు తెలుసు కదా
అవును రా నాకైతే ఇంట్లో అంత ఎక్కువ మొత్తం అడగడానికి అస్సలు నోరూ రాదు అందుకే నేను ఇప్పుడే ఆ యాప్ క్లోజ్ చేసను నా వల్ల ఆ రెట్లు పెట్టి కొనుడు
మంచి పని చేశావ్ నా ఉద్దేశం ప్రకారం ఈ ఆన్లైన్ లో పెట్టడం కంటే వచ్చే వారం ఇద్దరం కలిసి పక్కుూరు టౌన్ మార్కెట్ కి వెళ్దాం. అక్కడ హోల్సేల్ షాప్ లో తక్కువ ధరకి చాలా రకాల కలెక్షన్లు దొరుకుతాయి.
టౌన్ లో అయితే బట్టన్ చేతో ముట్టుకొని క్వాలిటీ చూసి నచ్చితేనే కోనుకోవచ్చు పైగా అక్కడ బేరము ఆడే అవకాశం కూడా ఉంటుంది. వాడు రెండు వందలు చెప్పిండు అనుకో మనం నూట యాభైకి ఆడగచ్చు అన్నట్టు
అవుంరా ఆన్లైన్ లో రేట్లు అన్ని ఫిక్స్డ్ గా ఉంటాయి. మనం ఒక రూపాయి కూడా తగ్గించు మార్కెట్ లో అయితే ఇద్దరం కలిసి నచ్చినయి సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా షాపింగ్ చేసుకో కూడా ఉంటాది ఏం జ్వరం వచ్చిందా నీకు షాపింగ్ వత్తావ రావా రేపు మరి దగ్గుతాన్నవ్
దగ్గత్తాది సీజన్ చేంజ్ అయినప్పుడు వర్షంలో ఆ నీళ్లు మారతాయి కాబట్టి దగ్గు అన్ని అత్తాయి
ఆ సరే మరి రేపూ అయితే రా షాపింగ్కి
వస్తా ఖచ్చితంగా ఆన్లైన్లో రేట్లు ఫిక్స్డ్ ఉం టాయ్ కదా మనం ఒక్క రూపాయి కూడా తగ్గించలేము మార్కెట్ లో అయిందనుకో మనం ఇద్దరం కలిసి నచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు చ్చు హ్యాపీగా షాపింగ్ చేసినట్లు కూడా ఉంటది
నేను ఆల్రెడీ అది చెప్పినా కదా ఎందుకువే మళ్ళీ నువ్వు అదే చెప్తాన్నావ్ నేను చెప్తె ఇన్నదా అవసరమా హ్ ఆ సరే పర్ఫెక్ట్ ప్లాన్ చేసావరా వచ్చే శనివారం పొద్దున్న బస్సు ఆ అప్పటికి టౌన్కి వెళ్ళదాం ఈ లోపు నేను కొన్ని మోడల్స్ ఇన్స్టాగ్రామ్ ను చూసి సెలెక్ట్ చేస్ పెట్టుకుంటాను మార్కెట్ లో వాటినే అడుగుదాం
కొన్ని డిజైన్ చూస్తాను. ఆ రేట్ల భయంతో ఆన్లైన్ షాపింగ్ కి దూరంగా ఉండటమే మంచిది షా నీవారం ప్లాన్ ఫిక్స్ మీ ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పుంచు
అంటే ఒక విషయం ఫోన్ పెట్టకు శనివారం టౌన్ కి వెళ్ళే ప్లాన్ అయితే ఓకే కానీ అసలు ఎక్కడికి వెళ్దాం ఏ మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నా టౌన్ లో పెద్ద పెద్ద షాపులు కూడా ఉ ఉంటాయి వాటిలో కూడా ఆన్లైన్ లాగే రేట్లు మండిపోతూ ఉంటాయి కదా
అవునవును నువ్వు గుర్తు చేయపోతే నేను అక్కడికే పోదాం అనుకున్నా అక్కడ ఏసీ బిల్లులు కూడా కలిపి మన బిల్లుల్నే వేస్తారు. మనం పెద్ద షాప్ లో కాకుండా బస్ స్టాండ్ వెనుక చిన్న హోల్సేల్ బజార్ ఉంటుంది. అక్కడికి వెళ్దాం
ఆ అదే దాని గురించి మా వదిన నాకు కూడా చెప్పింది. అక్కడ బట్టలన్నీ లూజ్గా ఫైల్స్ లాగా కుప్పలు పోసి అమ్ముతారంట కదా చాలా తక్కు క్కువ ధరకే దొరుకుతాయంట
అవును సిటీల నుంచి తెచ్చిన తాజా కలెక్షన్లు అన్ని మొదట అక్కడికే వస్తాయి ఆన్లైన్ లో పన్నెండు రండు వందలు చెప్పి అనార్ కలి డ్రెస్లు కూడా అక్కడ నాలుగు వందల యాభై లేదా ఐదు వందలకి దొకుతాయి అమ్మ బుద్ది కాదుగానీ అదే నిజం
అబ్బా వింటుంటేనే ఇప్పుడే వెళ్ళాల అనిపిస్తుందిరా నాకు అసలు ఆన్లైన్ కంపెనీ మనల్ని ఎంత దోచుకుంటున్నాయో దీన్ని బట్టే అర్థమయిపోతుంది వాళ్ళు బ్రాండ్ నేము అని చెప్పి కేవలం ప్యాకింగ్క వంద రూపాయ లు అదనంగా తీసుకుంటారు
కరెక్ట్ పైగా ఈ మధ్య క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా తీసేస్తున్నారు కదా అకౌంట్ లో డబ్బులు ఉంటే ఫస్ట్ కట్టాలి మన దగ్గరనేమో ఎప్పుడు అకౌంట్ లో అంత డబ్బులు రెడీగా ఉండాయి కదా
అవును అవున్రా మన్నకి చేతిలో డబ్బులు ఉంటేనే ఖర్చు పెడతా పెట్టడం అలవాటు అకౌంట్ లో నుంచి కట్ అవుతుంటే అసలు ఎంత ఖర్చు పెడుతున్నామో కూడా తెలియకుండా పోతుంది మ లోకి వెళ్ళి మన బడ్జెట్ ఎంతో అంత క్యాష్ చేతిలో పెట్టుకొని వెళ్లొచ్చు ఆ డబ్బులు అయిపోవగానే షాపింగ్ ఆపేయొచ్చు
నిజం రా చాలా మంచి పాయింట్ చెప్పినావు దీని వల్ల మనకి అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి ఆన్లైన్లో ఆయింది అనుకో ఒక డ్రెస్ చుసినాం అనుకో పైన మళ్ళ ఇంకా పది చూపిస్తది అన్ని కలిపి మూడు ఆర్డర్ చేస్తారు మనం ఆత్రం ఆపుకోలేక తర్వాత బిల్లు కట్టాలేకనే ము ఇబ్బంది పడతాం
అవును రా నేను మొన్న అలాగే ఒక డ్రెస్ కోసం వెళ్ళి నచ్చకపోయినా ఆ నచ్చాయని చెప్పి రెండు జతులు తీసుకున్నాను ఇయరింగ్స్ కూడా తీసుకున్నాను తీరా బిల్లు చూస్తే రెండు వేలు అయిపోయింది అందుకే భయపడి మొత్తం క్యాన్సల్ చేసేసా
చాలా మంచి పని చేసావు ఆ టౌన్ హోల్సేల్ మార్కెట్ పక్కనే మ్యాచింగ్ గాజులు కమ్మలు దొరికే చిన్న చిన్న దుకాణాలు కూడా ఉంటాయి మనం కొనే డ్రెస్ కి కరెక్ట్ గా మ్యాచింగ్ అయ్యే వస్తువులను అక్కడికక్కడే చూసి బేరమాడి మరి పది ఇరవై రూపాయలకే కొనుక్కవచ్చు
వండర్ఫుల్ రా అయితే శనివారం రోజున మనం లంచ్ కూడా టౌన్ లోనే చేయాల్సి వస్తుంది ఎందుకంటే షాపింగ్ పూర్తి కావడానికి సాయంత్రం అయిపోతుంది కదా
అవున్రా మధ్యాహ్నం అక్కడ ఏదైనా చిన్న హోటల్లో తిందాం లేదంటే మనం ఇళ్ల దగ్గర నుండి అమ్మొల్ని అడిగి పులిహోర లేత దద్దోజనం లాంటిది బాక్స్ లో పెట్టించుకుందాం పార్క్ లో కూర్చొని తింటే పైసలు మిగులుతాయి పిక్నిక్ లాగా కూడా ఉంటది
అబ్బా ఈ ఐడియా ఇంకా బాగుందిరా హోటల్ ఖర్చు కూడా మి మిగిలితే ఆ డబ్బు లతో ఇ ఇంకా చిన్న వస్తువులు ఏవైనా కొనుక్కోవచ్చు మన పొదుపు సూత్రాలు చూస్తుంటే నాగే ఆచర్ వంది
పెళ్లి కాక ముందే ఇట్లాంటి విషయాలు నేర్చుకోవాల మరి రేపు మనకంటూ ఒక కుటుంబం వచ్చిన తర్వాత ఇవన్నీ ఉపయోగపడతాయి కదా డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు అవి ఆధా చేయడం కూడా అంతే ముఖ్యం
నిజంలా సరే అయితే శనివారం ఉదయం కరెక్ట్ ఎనిమిది గంటలకి బస్ బస్సేకి వెళ్దాం నేను రేపు మా ఊరి బస్స్టాండ్ దగ్గరికి వెళ్ళీ టైమింగ్స్ అన్ని కరెక్ట్గా కను కుంటాను నువ్వు మీ ఊరు నుండి బయలుదేరి రోడ్ దగ్గరికి వచ్చేయ్
అలాగే నేను కరెక్ట్ టైంకే వచ్చేస్తా అప్పటి వరకు అయితే నువ్వు ఫోన్లో మళ్ల ఆన్లైన్ ఆప్షన్ ఓపెన్ చేయకు అట్టే మనసు పాడు చేసు కో ఉన్నావా
ఆ అసలు
మ్మ్
అస్సలు వెళ్ళానురా ఇప్పటికే ఆ యాప్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేసేసాను శని వారం మార్కెట్లోనే మన
అ
అసలైన సాపింగ్
అరే నేను అసలు ఫోన్ పెట్టేద్దాం అనుకున్నా కాని ఇంకొక విషయం గుర్తొచ్చింది ఈ ఆన్లైన్లో రేట్లు ఎందుకు పెరిగిపోతాయో మా అన్నయ్యను ఇప్పుడే అడిగి తెలుసుకున్నా
అవునా ఏమన్నారా నాకు చాలా రోజులుగా ఈ అణువణువుంది వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నామని బోర్డులు పెట్టి లోపల మాత్రం అం చెట్లు పెంచేస్తూ ఉంటారు కదా
అవునవును అన్నయ్య ఏమన్నాడంటే ఆన్లైన్ కంపెనీలో మనకు చూప్పించే ప్రతి వస్తువు వెనుక హైడెన్ చార్జెస్ ఉంటాయంట ఎట్లా అంటే ప్యాకింగ్ ఖర్చులు పెద్ద పెద్ద మోడల్స్తోనా చేయించే యాడ్స్ ఖర్చులు ఇంకా ఆడ్రెస్ ఎత్తుకుంట వచ్చే కొరియర్ బాయ్స్ ఉంటారు కదా అళ్ళకి ఇచ్చే జీతాలు అన్ని కలిపి మన డ్రెస్ మేత్రట
అబ్బా అంటే వెయ్యి రూపాయల డ్రెస్సు అసలు ధర కేవలం నూట ఎనభై లేదా రెండు వందల రూపాయలే ఉంటుంది అన్నమాట మీగ తా వాళ్ళ మిగతాదంతా వాళ్ళ కోసమే కదా మనం
కరెక్ట్గా చెప్పినావ్ అందుకే వాళ్ళు భారీ డిస్కౌంట్ అని చెప్పినా కూడా ఆ రేట్లు అంతేక్కువగా ఉంటాయి మ న పల్లెటూరు మార్కెట్లలో ఆ తలకాయ నొప్పులే ఉండవు కదా నేరుగా చేనేత కార్మికుల నుండి లేదా డీలర్స్ నుండి తేస్తారు కాబట్టి మనకు తక్కువ ధరకే ఇచ్చేస్తారు
నిజమేరా పైగా ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చిన ప్పటినుండి మన ఊరిలో ఉండే చిన్న చిన్న దుకాణాల వాళ్ళు పాపం బోనిల్ కోడ బోనీలకు కూడా ఇబ్బంది పడిపోతున్నారు మనం టౌన్ మార్కెట్‌కి వెళ్ళి కొంటే మన అలాంటి సామాన్య వ్యాపారులకి సాయం చేసినట్లు కూడా ఉంటది
చాలా మంచి మాట అన్నావ్ మన డబ్బు మన దేశంలో మన చుట్టుపక్కల వాళ్ళకే ఉపయోగపడాలి సరేగాని శనివారం మనం కొనబోయే డ్రెస్లా కలర్స్ గురించి ఏమైనా ఆలోచించుకున్నావ అంటే ఈసారి పండక్కి ఎం కలర్స్ ట్రెండింగ్లో ఉన్నాయి అట్లా ఏమన్నా
ఆ ఈ మధ్య అందరూ లైట్ కలర్స్ అంటే ఈ పోస్టల్ కలర్స్ అంటున్నారు కదా లైట్ పింకు
ఈ బ్లూ కలర్ ఇలాంటివి అని చెప్తున్నారు ఆన్లైన్ లో వాటి రే ట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి మార్కెట్ లో ఇలాంటివి కలర్స్ దొరుకుతాయా
ఖచ్చితంగా దొరుకుతాయి హోల్సేల్ బజార్లో లేని కలర్ అంటూ ఉండదు పైగా మన ఇద్దరు ఒకటే సారి పోతాం కాబట్టి ఎట్లాగ రెండు మూడు జతలు గొంటాం వాడు మా రేట్లు గూడా దగిస్తడు హోల్సేల్ షాపులలో ఒకటికంటే ఎక్కువ వస్తువులు కొంటేనే బేరమాడడం చాలా ఈజీ
అవుందా ఇద్దరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఈ అడ్వాంటేజ్ మనకు ఉంటుంది అన్నట్లు మన నాతో పాటు
ప్యాకింగ్ కి ఒక పెద్ద సంచి కూడా పట్టుకువెళ్దాం వాడు ఇచ్చే ఆ ప్లాస్టిక్ కవర్లు ఊరికే చిరిగిపోతున్నాయి పైగా వ్యాపారానికి కూడా మంచిది కాదు కదా
వ్యాపారానికి మంచిగా కొరక్టే అవును నువ్వు చాలా ప్రాక్టికల్గా నువ్ చాలా ప్రాక్టికల్ ఆలోచి స్తున్నావు మా ఇంట్లో ఒక పెద్ద జన్పనార సంచ్ ఉంది అది నేను దెస్తాను ఇద్దరు బట్టలు అందులోనే సర్దుకో వచ్చు
సూపర్ శనివారం కోసం నేను ఇప్పుడే చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ జేస్తున్నా ఈ ఆన్లైన్ ఆప్ రేట్లు చూసి
వచ్చిన నీరసం అంతా పోయింది
అవునవును మన ప్లాన్ వింటుంటే నాకు గూడా చాలా హ్యాపీగా ఉంది సరే అయితే నేను ఇప్పుడే యెళ్ళి అమ్మకు కనవడం ప్రయాణం గురించి చెప్పేస్తా నువ్వు గూడా మీ ఇంట్లో మాట్లాడుంచు
అలాగే రా ఇప్పుడే వెళ్తున్న రేపు సాయంత్రం మళ్ళీ కాల్ చేసి టైమింగ్స్ కన్ఫామ్ చేసుకుందాం
ఆ నా మాట వినిపిస్తుందా నేను మన ప్రయాణాన్ని గురించి అమ్మకి చెప్తే అమ్మ ఇంకొక మంచి ఐడియా ఇచ్చింది నాకు
అవునా ఏవన్నారు
ఉమ్ అంటే మనం ఎట్టా అక్కడదాకా పోతున్నాం గదా ఆ అట్లనే ఇంకా ఊర్లో గూడా ఎవరికన్నా ఏమన్నా కావాలో కనుక్కొని పొమ్మనది ఆళ్ళకు కూడా ఆన్లైన్ లో రేట్లు నచ్చ చక్కగా ఏమ్ వండుకోకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారంట
అబ్బా ఎంత అద్భుతమైన ఐడియారా మనం వాళ్ళకి కావాల్సిన కలర్స్ సైజ్ కొనుకొని వెళ్దాం మార్కెట్ లో ఎక్కువ బట్టలు ఒకేసారి కొనొచ్చు అప్పుడు ఆ హోల్సేల్